హలో
ఇక్కడుంది బొంగను
ఆ అవును రూమ్ లో ఉన్నాము మీరు
మ్మ్ నేను కూడా రూమ్ లోనే అండి
మ్మ్
మగి స్నాక్స్ పెట్టారు అంద కిందకి ఎల్లి తెచ్చకొని తిని
ఆహా ఏమేమి పెట్టినారు
అది కన్ప్లెక్స్ తెల్సా
ఏంటది ఆ అవునులే అవును
ఆ అది పెట్టారన్
మ్మ్
ఇంకొక స్నేహిరాలు కూడా వచ్చినట్టుంది కదండి
మ్మ్ అవును వచ్చినారు
మొత్తం అందరూ అడుగుతున్నారని చెప్పండి ఆ మనిషికి మ్మ్ మొత్తం చాలా మంది అడుగుతున్నారని చెప్పండి ఆ స్నేహితురాల్ని క్లాస్ లో
ఆ ఈమెను అందరుూ అడుగుతన్నారా ఆ
ఆమె ఫాస్ట్ గా తగ్గించుకొని వస్తే
ఆమె ఆ ఫాస్ట్ గా తగ్గించుకోరాకపోతే ఇంకా రేపు రేపు మీకి నేను ఒకసారి ఫోన్ జేసి రాండి ఒకవేళ ఈవినింగ్ వచ్చిన వెంటనే ఒక బాటిల్ దీసుకురాండి అది అది ఏంటి ఏం బాటిల్ అది సలైన్ బాటిల్ రూమ్ లోనే ఎక్కించం మనమే ఊరికే అమ్మో నేను ఎక్కిస్తలే ఆ అట్ట చేద్దాం అనుకుంటా అన్నా నేను అంటే ఫీవర్లు ఏం లేదం ట కానీ అదేంటి ఓన్లీ ఆ నీరసం కాబట్టి మనకు ఆ నీరసంలే కోకుండా మనం సెలైన్ బాటిల్ ఎక్కించేద్దాం పోయి ఏపిచ్చు కొద్దాము అంటే వద్దు అని చెప్పింది అందుకని రేపటికో తగ్గకపోతే మనమే ఆ పని చేసేద్దాం ఏదో జేస్తము ఉమ్ ఆ ఆ ఆహు
చెప్తాంటే ఆడదాంది ఎక్కువైతే మళ్ళ అరుస్తది
అదేగదా కాదు అప్పుడు ఫైనల్ గా హాస్పిటల్ పోయినప్పుడు వాళ్ళు అన్ని చెకప్లు చేసి ఆ టైఫాయిడో అదో ఇదో చెప్పాలా
డివిచ్చి వాళ్ళు ఇంట్లో వాళ్ళు తన్నేస్తారు పట్టుకొని నిన్ను
ఉమ్ ఉమ్
నాకుగానీ ఇంత మాత్రం వచ్చింటే మా ఇంట్లో వాళ్ళు వచ్చి చెప్తారు రెండేసి మెడద రెండేసి సపుడు వింటరు
అదే గదా ద
అంటే నాకి నేనే ఉన్నానులే ఫస్ట్ వాళ్ళు ఏమో కాని నాకు అట్లుంది ఒకసారి వైరల్ ఫీవర్ వచ్చింది స్వామి కోల్డ్కి కోల్డ్ వచ్చింటే
ఉమ్ ఉమ్
వైరల్ ఫివర్ వచ్చింది అని జెప్పిరి కోల్డు ఒక రెండు మూడు రోజులు వస్తనే యాది
వైరల్ వైరల్ ఫీవర్ నీమ్ మీ వల్లనే మీ వల్లనే ఈ అమ్మాయికి జ్వరం వచ్చిందంటనే
నేనేం చేశానండి ఆమె ఇదేదో వేరే జ్వరం వచ్చినట్టు చెప్తంది మీకు అందరికిీ ఆడా
ఏమో నీ వల్లనే జ్వరం వచ్చింది అని చెప్తా ఉంది అందరికి కలరేయ్ క్రియేట్ జేస్తే అది అయిపోదా ఉమ్ మనతో పాటు ఒక తమిళ్ పాప ఉంటుంది కదా ఆపాప్ పని నేను ఇంకొక అమ్మాయి ఇట్ల బస్ స్టాండ్ లోకి వస్తుందేమో అడుగు అని చెప్ ప్పి అప్పుడే కాలేజ్ నుంచి వచ్చేటప్పుడు అడిగిన అన్నమాట
ఆ ఆ పక్కనే ఉన్నాండి అప్పుడు
ఆ అదే కదా అబబ బస్ కి రాకోకుండా అక్కడ కాలేజ్ ముందరే బస్ ఎక్కిపోయిందంటే అది నాకు చెప్పింది కానీ ఈ పాప తమిళ్ పిల్ల మారింది కదా ఆ పిల్ల ఇప్పుడు మెసేజ్ పెట్టింది నాకి ఏమని ఆ ఆ పాప ఆడే బస్ ఎక్కి వెళ్ళిపోయింది అని అంటే ఇప్పడు వరకు ఒకవేళ నేను ఆ పాప కోసం వెయిట్ చేసుంటే అదే కదా ఇప్పుడు మెసేజ్ పెట్టింది వచ్చి నాకు ఇప్పుడు దానికి ఏం రియాక్ట్ కావాలా నేను అని ఆలోచిస్తాను
మీ మీరన్న ఇట్లా నాగైతే నిన్న రాత్రి సారి మెస్సేజ్ బెట్టింది నేను ఎందుకుర నేనేం చేశారా సారి పెట్టింది పిన్ని నేను కొంచెం ఆలోచూస్తని ఏమైందాబ్బా ఏమైంది నాకెందుకు సార చెప్ప అదేమన్నా పెద్ద అదేమన్నా జోక్ దాన్ని ఎవరన్నో సీరియస్ గా తీసుకున్
ఈ అంటే ఏదేదో ఇంకా మరీ పర్సనల్ వెళ్ళిపోయింది అని చెప్పి అట్లా ఫీల్ అయి పెట్టి ఉందేమో ఆ
మళ్ళీ ఫీల్ ఐతాదేమో ముూర్తయిట్ల
అదే అదే
ఇన్ హెల్ప్ దాన్ని అసలు ఏమనిందో కూడా గుర్తు లేదు నాకు ఏ అ పాప ఎవరో ఆంటీని నేను పంటిన్చునే కూడా పాటించుకొను ఏమైన్నా ఒదురుకొనిని
మన మాట్లాడినిడాలిసింద అప్పుడు ఇంకా ఎక్కువ ఫీల్ అయిపోయిండ బాబా
ఏమని
ఎవరో అనినో ఎవరో నిన్ నువ్వ ఎవరో అసలు నువ్వ అంట్రి నేను ఎందుకు ఫీల్ అయితా ఆ అది చెప్పాల్సి ఉండే ఇం ఇక్కన్న నా గుండె పగిలిపోయిందని చెప్పి వెళ్ళిపో
హ
సర
బాగా ట్రే చేస్తున్నట్టుంది మనలోకి రావడానికి
అవునవును ఆ ఇంకొక నెల్లూరు పాపాకు నచ్చట్లేదేమో
ఉం అవునండి చెప్పింది
ఆ ఏం ఆ
కొన్ని రోజులు వేరే ఫ్రెండ్స్ తో కూర్చునాలే అప్పుడేం ఎం జరిగినాయో ఏమో మా స్నేహితురాళ్ళు పాప ఉంది తనకు కొంచెం బుర్ర పని చేయదు సరిగ్గా ఏవుర్నో కొంచెం బాగా ప్రేమగా మాట్లాడితే వాళ్ళతో క్లోజ్ అయిపోతా ఉంటుంద అన్నమాట ఇంకా ఆ నెల్
అలాగ
వాళ్ళ ఆ పాప ఇట్లా చేస్తది అట్లా చేస్తది నువ్వు వాళ్ళతో ఉంటావు అది ఇది
ఉ ఊ మా
ఏందో ఆమె ఆమె బిహేవియర్ ఇప్పుడు అన్ని
వాళ్ళ ఆ తన్ తనకి అదేంమి వాళ్ళు ఇంత ముందు నేను వాళ్ళకి వదిలేసి ఇప్పుడు కోతోలతో ఉంటా ఉండడానికి ట్రై చేస్తన్న అనమాట
ఎవరు.
ఆ ఎవరంటే. అక్క అది కాదు.
ఉ.
మా మా అన్నతో కలవల్ల అని మీరు చెప్తున్నారు కదా ఆ మనిషి.
ఆ అవునండి. ఏమైనా చేసుకోలే చేసుకొని లేండి మనం ఎందుకు కాలిస్తాం అని.
ఉ అదే అదే.
ఉ ఎంత మంది అట్లాంటి వాళ్ళు ఎంత మంది వస్తారో. ఎందో మనకెందుకు మన మధ్యలోకి వస్తస్తుంటారు అందరు.
ఊ ఊ ఫైనల్గా అంతా మీరు మీరు. అన్నట్టు అయిపోతాందని. ఇంకా చానా మందికి ఎవరకు వాళ్ళ. వాళ్ళకి అందరికి సరిపోలేదంట అంతా అంటే నాతో పాటు ఇంకొక అమ్మాయి ఉంటుంది కదా. మా మా ట్రైనింగ్ సెషన్ లో ఆ అమ్మాయి చెప్. పింద అనమాట వాళ్ళకి వాళ్ళకి అంత పడట్లేదు ఎందుకో మరి. ఒకరితో మాట్లాడితే ఒకరితో నచ్చట్లేదు వాళ్ళకి.
ఊ.
అని అన్ని చెప్తా ఉంటున్నారు అనమాట సోరి.
ఉహు.
ఊ.
అయితే మనం వెనకాల ఏదో పెద్ద గూడుగుట్టని జరుతుందనమాట.
ఆ జరుగుతాంది జరుగుతాంది అన్ని అందరివి కేజీ. అందరివి జరుగుతాన్నాయి మనకు తెలియట్లేదు అది.
ఊఊ.
అట్లా.
ఏమన్నా చేసుకోనిలెండి. మన మధ్యలోకి వస్తే రాణించుకోమ అంతేకద నేనే అది మీరేం చెప్పుకని నేము ముగం మీద చెప్పేది అనుకో రడి నేనైతే
ఉ ఆ నేను మీ మీరు అట్లా చెప్తారనే. సలు ఎవరు ఈ పక్కా గూడ చూడ్రు.
అదే నేనైతే ముగం మీదే చెప్పేస్తా ఎవరు నువ్వు పక్క దొబ్బేంప్ప.
ఆ అవునవును.
ఏమో మీ స్నేహితులు ఏమన్నా అట్లా అందరినీ రప్పించుకోవాలంటే ఇంక మేమేం చేయలేమ్ మల్ల.
ఆ అది కరెక్టే ఏమో అట్లా కూడా జరగొచ్చేమో.
ఊ అవును.
ఊ.
ఏది లే పని మనిష.
ఆ పెద్ద గుంపు కదా.
ఊ ఉ.
మరిదే.
ఏమో కానీ ఒకవేళ ఏమన్నా వాళ్ళకిీళ్ళ అట్లా ఏమైన్నా వచ్చేది గుంటె ఆ మనిషి వళ్లనే వస్తారు మన వల్ల అయితే ఎవరు ఉండ. రారు.
ఆ ఆ మనిషి వల్లనే వస్తారు అందరు ఇ. కే ఎవరు వల్ల రారు అది కరెక్ట్ ఏహే మిన్తలో ఇంస్టాగ్లంలో ఆ ఆన్ అవి అట్లా బూతులన్నీ మాకు రావండి మీమ్ మంచి పిల్లోలం.
అదే ఏనేనా మాట్లాడదా దానికి
ఆ అంటే అప్పుడు మీరో ఒక్ క ఫుల్ స్టాక్ ట్రైనింగ్ జరిగినప్పుడు ఏదో అప్పుడ్ ఎవర్ పోయినారు అది ఇది అని అట్లా అది చెప్తాంది. ఆహ్ ఏమో మరి కింద వాగ్ జేసి వచ్చినా ఉహ్
నేనైతే ఎక్కడ బోలేదు నీన్ అన్నా నీగు
ఆ ఐ ఆఆ ఆ లేదు ఇప్పుడు సరిపోయింది కొంతం ఉహ్ ఇంగా అంతే ఇంగా అప్పుడు కా డైరెక్టర్ ఇంగా అంతే ఇంకా వారం రోజులు ఇంకా
పాపము మా సార్ కలర్ ఇస్తాన్నాడండి థర్టీ డిగ్రీ థర్టీ గ్రీ ఈమెలో నీరసం ఉంటది ఊరోళ్లు
ఉహుహుహ్ ఇంకా మీకు ఈ అటేనేన్స్ తీసుకునేక వచ్చే వాళ్ళు అప్ వాళ్ళు గూడా గానిపించిన్నారు ఈ రోజు సాయంత్రమ్ మాకి నేను బయటికి పోయినప్పుడు ఆ మీకు అటెంనేన్స్ తీసుకునేకి వస్తరు కదా ఉహ్ ఆ మనుషుల అన్నమాట ఆ వాల్ లే వాళ్ళు వాళ్ళ వాళ్ళోలు ఆఆ
ఆయనకి పెళ్ళిందట గదండి నాకు తెలియానే తెలిది ఇబాడ్ వరకు
మే ఆ మీకు అటెంనేన్స్ తీసుకునే ఆయన అంటా అడిగినారన్ని పాప గురించి
అంటే తర్ట్ రెండు సార్లు దీచోడండి.
ఇంటర్నెట్ స్పీచ్ ఊరికే రోల్ నెంబర్ అంటే ఎందుకు ఆబ్సెంట్ అని అడిగినాదా
ఆహా లేదండి.
ఆ ఓకే ఓకే మీరు ఊరికి అట్లా రెండు సార్లు బిలిచినోడ్ ప్రజెంట్ అని చెప్పేల్సి ఇంట్రీ.
దొరిపోదామండి తెలిసే ఉమ్ము
ఆ అట్లా ఒ ఒక రోజనా జేప్పనంటే ఇంకొక రోజుకి ఏదో బట్ మేనేజ్ చేసేసి పోయిండొచ్చు
సరేలేండి ఉండడి మళ్ళీ చేయండి, మీరు జేయండి ఇప్పుడు.
ఆహ్ సరే చేస్తా ఎడ్ జేసి పక్క బుక్ అయితాయ్